హలో బా
బాన్నా కొమలీ నువ్వు బాన్నావా కొమలి ఎం చేయాలె కొమలి కూర్చొనే ఉన్నాను నువ్వు
కామ్గా నిల్చున్న ఏం ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మీకు
మాకు రేపటి నుంచి ఎక్జామ్స్ కోమ్లి ఈ రోజే ఒకటి రాసినాము రేప్ రెండోది
అవునా ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు మీ డ్ మాకు ఈరోజు స్టార్ట్ అయింది బయోస్టాటిస్ అయేం కొషన్స్ చెప్పినాడాయనకే తెలీదు
ఆ ఫస్ట్ మిడ్డు మాకైతే మాస్ సార్ ఉండ్లా మార్చిచ్చేస్నాడు క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మళ్ళా మంచిగా ఇచ్చాడు
అవునా తిన్నాను రెడి నువు తిన్నావా
ఆ తిన్నా ఏం చేస్ ఆ ఏం కూర తిన్నావ్
మాకా సాంబార్ పెట్టారు
ఆ మరి ఎప్పుడు సాంబారేనా
సరే లే మా హాస్టల్లో ఇంకా అదేనమ్మ
ఇంకేం కోమల ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినావా
ఫోన్ చేయలే రెడ్డి ఇబ్బో ఇవు చెయ్యాలను కున్నాను ఇంగ నీతో సర్ మాటాడేసి తరవాత చేద్దాం అనుకు
అవ్ ఎలా ఉన్నారు మీ తమ్ముడు మీ
బావున్నారు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా రు
బావున్నారు కొమలా
ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా నైన్టీన్త్ హాలిడే కదా
మాకు ఫోర్ డేస్ లీవ్ ఇ చ్చారు కాలేజ్లో ఇంటికి పోవాలా అనుకుంటాండా ఉగాదికి ఆ ఇప్పుడు గ్యాస్ జుస్ అవైలబుల్ లో లేదు కదా అందుకని ఫుడ్ చేయలేక వన్ అది పొయ్యి పొయ్యి పెట్టుకుంటాం కదా వంట చేసుకునే అది పెట్టలేక హాలిడేస్ ఇచ్చేస్తా అంటంట కాలేజీ హాస్టల్ లో అందుకని నేను పీ జీ కదా ఉమ్మ్ ఉండేదో ఇంటికి పోయేదో చూసుకోవాల
సరే ఇంటి పో ఏం చేస్తావ్ ఈ పీ జి లో ఉండి ఏం చేస్తావు
అవునవును వెళ్ళాలి నాలుగు రోజులు ఇంగ బెబ్ ఆ దూరం కదా
వెళ్లేేసి వచ్చి ఇచ్చలే అందరు వెళ్తే నువ్వేం చేస్తావ్ వస్తావు రూమ్ లో
పోవాల వీళ్ళందరూ పోవాలని అనుకుంటుంటారు నా వల్ల ఒక పాప అగిపోతానంట అందుకే నేను మాములురు అక్కడనా వెళ్ళాల అనుకుంటున్న దగ్గర ఉండే ఊరికన్నా
హ్మ్ సడన్గా గెల్లు బ్యాంగళూరు వెళ్తా
ఉమ్మ్ ఉమ్మ్ ఇంకా
ఉమ్ ఆ ఇయ్యో అదే ఏమన్నా ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నాయేమో అని
లేకపోతే ఇక్కడే ఉన్నప్పుడు మూవీ క కాంచనా త్రీ రిలీజ్ అయింది. అదే కాంచ్
కాంచనా కాంచనానా, బలే ఉంటుంది కానీ ఫస్ట్
హుమ్ అదే వెళ్ళాలి మ రూమ్లు ఏమో ఎడ్డి మొఖాలు రానే రారు
ఆ
ఉమ్మ్
ప్రభాస్ మూవీ రీ రలీస్ అయితే పోవ
ఆ అయ్యో డై హ్యాడ్ ఫ్యాన్ నేను, వెళ్ళిపోతా.
షాపింగ్ ఎలావ
ఉహుమ్ షాపింగ్ కెళ్ళి శారీ కొనుకోచ్
నేనా డ్రెస్ కొనుక్కొచ్చు నా
హ్మ్మ్ హ్మ్మ్ అవును ఫోటో పెట్టినలా నిన్న చూసా
థాంక్ యు రెడ్ ఎంతా టూ ఫిఫ్టీ పడింది కాద్
ఉమ్ అంటే టాప ఓట్టే కొన్నావా
టాప్ ఒకటి
హ్మ్ మళ్ళా ఎవో రెండు ప్యాంట్లు కూడా పెట్టినావు
తీసుకున్నాను అవి వన్ ఎయిటీ వన్ ఎయిటీ బంటయి వన్ సిక్స్టీ
ఇంకేం కొమ్లా మీ రూమ్ లో గ్యాస్ ఉందన్న తెచ్చుకోలేదా ఇంకా
మా రూమ్ లో గ్యాస్ అయిపోయిందని కా పోదామ్ అనుకున్నా ఇంక గ్యాస్ ఎ ఇక్కడ దొరకలేదు
అవును
పెద్ద సిలిండర్స్సె ఏ దొరకట్లేదు చిన్న టే ఎందుకుదొరకతాది
అవును
ఉమ్
ఉమ్
ఏమో ఈ పీజీలో ఉండి ఫుడ్ ఏం తినాలో కూడా అర్ధం కావట్లేదు కాగాని
అబ్బా అసల్ సరిగ్గానే చేయర్లే కోమ్లీ
పిజీ వాళ్ళకి ఎనేనె వెళ్ళలేటప్పుడు ద నెత్తంది కుడే స్ పాల్ది టెంకాయ్
పిజీ అంటేనే అట్లే ఉంటాయి హాస్టల్ ఫుడ్ల అంతా అంతే ఉంటాయి ఇంట్లో బాగా చేసుకో మనమే తినాలి రోజుకుక్కో కూర అదే పూటకి
ఆ
ఉమ్
అమె
మాకా సే హ్మ్మ్
ఎగ్ ఎగజామ్ ఎగ్జామ్ ఫీజ్ కట్టాలంటే కటేషినావ
సార్ చీజా
జుట్టు రాలిపోతుంది గానీ ఏం చేయాలి క్యాన్సర్ పేషంట్ రాల్నట్టు రాల్పొతుంద్ ని గాని
ఫుల్లుగా నాకు కూడాూ స్వామి
ఊడస్తుందియా
దానికి ఏదన్నా వాడదాం అనుకుంట్ ఎవరు ఏం చెప్పరు ఎందుకంటే ఎవర్ కేం తెలిద ఏమన్నంటే మనమే నూనె పెట్టుకుం పోని మనమే అంటే షాంపూ ని అట్లే డైరెక్ట్గా వేసుకోకూడదు హ్మ్ షాంపూని డైల్యూ హ్మ్ షాంపూ నీళ్ళల్లో కలిపేసి పోసుకుంటే అది మేలు అప్పుడేతే జుట్టురాల్దు హ్మ్ ఇప్పుడు ను మీ కాలేజ్ లో ఏమన్నా గేమ్స్ ఆడిపిస్తారా నిన్ను
మా కాలేజీ లో గేమ్స్ కాదు కదా కనీసం స్పోర్ట్స్ ఇచ్చేది కూడా కష్టమే మాకు రాజకికి నాన్ గే టైమైపోతది
స్పోర్ట
ఇం యబ్బో జోనస్ లోగే ఎల్తే ద గదా ను
ఆ గెలిచేస్తా అంటే గెల్చా మ కాలేజీ లో పెట్టిన్నారు అప్పుడు కూడా గెలిచా ఎన్నిట్లో రన్నింగ్ లో త ఆ థర్ సెకండ్ వచ్చింది మళ్ళా షార్ట్ పుట్ లో థర్డ్ డిస్క్ లో సెకండు ఒక త్రోబాల్ అన్నాము
గదా
ఏమి ఇవ్వలే దాని వడ్డే జయలేం ఎంజేయాలే దానికి గని ఇంకేం స్వెటర్ ఏం ఆపిల్ల నెక్స్టు త్రోబాల్ అస్సలు రాదు తెలుసా ఇక్కడ ఫస్ట్ టైమ్ ఆడామ్ కాలేజ్ లో బలే అసలు మాది ఫర్ మాది ఫోర్ పాయింట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళది టెన్ ఉండిది అందరూ అదిపోతుంద అనుకున్నారు కాల మే మేగిల్ చెప్పా
ఏ టీమ్ ఉంటా టీమ్స్ స్త్రెంత్ ఇక్వలీ
ఆమ్ అయ్యో సర్వీస్ లన్ని నేనే జే చేయినోబట్టి తె చచ్చింది
సర్వీస్ లో డిసిహెచ్ పాయింట్లు ఎందుకంటె నేను వాళ్ళు పట్టుకోరు కాబట్టి బిరిగా కుట్టామనుకో కోక బాగా
బాగా ఆడతా కోమ్లా కానీ ఇక్కడ నాక్ సీన్ లేదు కదా పోయిసచ్చింది ఉమ్ ఇక్కడ రాలా
ఉమ్
మేము అక్కో ల్ తెస్ మా సీనియర్లతో ఓడి పోయినము జూనియర్లతో గెలిచినం
ఒంటరి
ఉమ్ అయిన వాళ్ళ టీమ్ బలే
మన్ జూనియర్స్ జూనియర్స్ చూడు అట్లనే ఉంటారులే మా జూనియార్స్
ఆ
అ
ఉమ్
అ సెమ్ మాకింకా చెప్తానే ఉన్నారు ఫీజు కట్టాము ప్రాజెక్ట్ ఇంకా కాలేదు ఏందో మా మేడం ఏదో గ్రూప్ లో పెట్టింది
ఉమ్
ఉమ్ ఏదో రెఫరెన్స్ యాడ్ చేయాలని ఇంకోటి అయితే ఎందుో నాకు ఊరివే అర్ధం కాల అది పెట్టింది మేడం
ఇంట్రొడక్షన్ మెత్ లాజి ప్లాన్ ఆఫ్ వర్క్ అవంతా అయ్పోనాయా
అయంత అయినాయ్ కానీ ఇంకా ఉంది ఉంది అవ్వాల్సింది సగం అంటే సగం సగం అయిపోయింది
ఉమ్
ఇంకా పిపిటి అవి జేసేస్ తే అయిపోతది ఆ మళ్ళీ మాకంటే ట్వంటీ ఫైవ్ అన్నారు ఏమో మీకు
మాక ట్వంటీ ఫోర్ అంటే ఎగ్జామ్స్ అయిపోతాయి
ఆ
అబ్బుడు ఎగ్జామ్స్ తర్వాత అని అన్నారు
ఇవ్వుడ మల్లి మేం ఇంగ హాలిడేస్ అయిపోతే ఇంక వెళ్ళి పో పోవడమే గదా
ఆ ఎల్ పొడమే సేమ్ అయిపోతే ఇంగ మల్ ఇం
ఇంట్లో వాళ్ళ న్ కాలేజోళ్ళ అందరినీ మిస్ అయిపోతాము ఇంట్లో వాళ్ళకి దగ్గర అయిపోతాం
అవునవును
కి ఇంట్లో వాళ్ళు ఇంకా నాలుగు రోజులు ఉండి చూస్తారు నాలుగు రోజులు తర్వాత తరుంతారు
అవును మళ్ళా ఇంగా ఏం జాబ్ రాలేదు ఇంగా బంధవులుస్ సామి ఇంగా ఎక్కువ ఇంకా జాబ్ రాలేదా అని అది ఇంకో సర్టిఫికెట్ రాద్దు మనకు ప్రొవిజనల్ సర్టిఫికట్ డది వచ్చే వరకు కూడా అగర్
సిక్స్ మంత్స్ వరకు గదా సర్టిఫీ కెట్స్ మనం ఎక్కడ ఇయకూడదు గాని అన్ని మనం కళ్ళ కళ్ళర్ జిరాక్స్ చేసుకుంటే దానికి సరిపోయేటట్టు అప్పుడు మనకి ఎక్కడైనా ఉపయోగపడుతుంది ఆ వర్జినల్ ఇచ్చినా మనకో వాళ్ళు నిట్టే నిల్వని మనల్ని ముంచేస్తారు గాని అప్పులో వాళ్ళకి అస్సలు ఇవ్వగూడదు గాను ఫస్ట్
మీ అవునా
ఊమ్
ఆ తోంలా
ఇగో వాళ్ల వల్లే వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్
అదే అగ్రిమెంట్ తీసుకుంటారు అందుకే భయము పని నేర్చుకోవడానికన్నా కొన్ని రోజులు ఇస్ ఇస్తే సరే అనుకోవచ్చు
అగ్రిమెంట్ తీసుకున్నప్పుడూ ఉంచేసుకుంటారు సర్టిఫికెట్స్ వాళ్ళు ఆ అదే కొన్ని కలర్ జిరాక్స్ తీస్ పెట్టుకో ఇప్పుడే నువ్వు
ఆ ఆ ఇవ్వాల్ వాళ్ళకే ఇచ్చా ఇక్కడ కాలేజీలో ఇచ్చా వాళ్లిస్తే తీసుకోవాల
ఆ ఇస్తార్లే ఇంకా సిక్స్ మంత్స్ ఉంది గా దా మనకు
ఊ
ఊ కన్ఫర్మ్గా పీ సి ఏ కీ అప్లై చెయ్యీ ఎందుకంటే ఇంకా మనం జాబ్ చేస్తామొ చేయమో కనీసం మెడికల్ షాప్ ఉన్న ఆ సర్టిఫికేట్స్ వేరే వాళ్ళకి ఇచ్చినా కూడ ఉపయోగపడుతుంది మనకు
ఆ ఇంగేం కమలా సరే అయితే
ఇంటికి పొయ్యేద్ నువ్వూ ఆ
ట్టాలే ఇంకా నైన్టీన్ అలా నైన్టీన్ గాదు ఎయిటీన్ అలా ఎళ్తా సరే ఆ ఓకే ఆ బాయ్ కమ్లా హ్మ్